హ
నమస్కారం అండి బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి గుడ్ మార్నింగ్ అండి మీకు అవునాండి అ తిన్నారా అండీ అన్నం అవునండి ఏం కర్రీ అండి
వంకాయ అండి
అవునాండి అంటే మీ చేన్లా పండించుకున్నాయా లేకుంటే కొనుక్కున్నాయా అండి
కొ కొనుక్కున్నామండి మస ఏం లేదని మేము పెట్టామండి
అవునా అం ఇంటికా ఇట్లా పెట్టుకుంటారు కదాండి
పెట్టుకోలేదండి కొనుక్కొచుకున్నామండి
ఇకా మౌట అవునా అండీ ఏ అన్నం తింటున్నారా అండి ఇ లే తిన్నామండి మేము మాద అండి సోరకాయ వండానండి
ఆ
సోరకాయ వండతే మా వాళ్లు పదినిమిది అట్లాదు అటడి చార్జ చేస్త అండి రెండు కాంబినేషన్ తింటున్నారండి ఇక
పుణ్యానికి వచ్చిన సవరకాాల ర దింట తినబుద్ధ అవుతుందా అండి
కాదడి కొర్చం అది ఇే కారం ఉందా వాళ్ళకు తి తినుముద్ది కావట్లేదునేసి అంటే చార్జ్ చార్జ్ చే
ఎప్పుడో ఒకసారి వండితే ఎవరికైనా నేను ఉద్దస్తానండి ఈ రోజు డ మాత్రం ఏన్నా ఉదవుయిదండి
లేదండి మేము కర్రీ ఇంత వరకు సొరకాయ కర్రీ వండుకోలేదు మేముం అడుకోక ఒక రెండు నెల మూడు నెల దాకా అవుతుంది
ఆా
ఆ మాములకి సొరగాయలు పోవండి చికెన్ మటన్లు అయిద్ద
అవునా బా ఇ ఫ డు మాట్లాడు
మ్ ఎక్కువ నా చికెన్లు తింటారండి మా వాళ్ళు
చికెన్ కు మూడు వందల యాభై అనాటండి కేజీ తెస్త
అవు ఇంకా తక్కువనే అండి
తక్కువ కదాండి
అవునా అండి
మ్
రీసెంట్ గా మనం మ్యారేజ్ తెచ్చుకని వండుకున్నామండి రెండు కేజీలు
మ్యారేజే చేసాసరాండి
అవునండి
ఎలా చేసుకున్నారండి
ఆ ఒక కేక్ తెచ్చుకున్నామ అండి ఇడ్ మార్నింగ్ లేసి స్నానం చేసి ఇంట్లో కొబ్బరికాయలు కొడదాం అనుకున్నాం కానీ కొట్టలేదండి మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్నాము ఎడ కొట్ లేదు ఇడ కొట్ మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉంటే క్క మా గద్దెలు ఉంటయి దేవునియి అంటే సమ్మక సారక్కయి ఆడగొడదనే అను కున్నాం గాని ఇగ హు పరిస్థితులను బట్ తీయ్య గొట్లేదండి కొబ్బరికాయలు ఇగ సాయంత్రం చికెన్ అ మా అమ్మ వాళ్ళ ఇంటికాన్నే చికెన్ తెచ్చుకున్నాం తంసాపులు తెచ్చుకొని కేక్ తెచ్చుకొని కేక్ కట్ చేసుకొని అన్నం ఇట్లా తిన్నామండి
ఊహూ అంటే ప్రతి ఇయర్ కట్ చేస్తారా అండి కేక్
ఏ వీలును బట్టి అండి మనకు మాకు అంటే డబ్బులు బట్టి చేసుకుంటామండి పోయిన సంవత్సరం చేసుకున్నామండి ఆ పోయిన సంవత్సరం చేసుకోలేదిగ
అంటే మీరు చే తుల డబ్బులుంటే చేసుకుంటారు లేకపోతే లేదా అండి హ ఆ
మీరండి
మేం చేస్తామండి మా ఆయనకు ఇష్టం ఉండదండి
అవున అండి ఎందుకంటే ఇగ మ్యారేజ్ సంవత్సరం ఓసారి
మా ఆయన ముసలోడండి మా ఆయనకు అస్సలే ఇష్టం ఉండదు కేకులు కట్ చేసుకోవడం అది ఎనకడ మనిషండి ఈ మనిషిగాదు మా మనిషి
అవునండి ముప్పై సంవత్సరాలు ఉంటాయండి మీ ఆయనకి
ఆ ముప్పై ఐదు దాకా ఉంటాయి అండి అంటే ముసలోడు అంటే మొత్తం ఆయన ఆలోచన అంతా ఎనకటి ఆలోచన అండి ఇప్పటి ఆలోచన ఇప్పటి జనరేషన్ బట్టి ఉండాడ అండి
అవునా అట్టగాదండి కొందరికి చేసుకోవాలని ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కొందరికి ఉండదండి
నాకుంటదండి చేసుకుందామంటే ఆ అవసరమా ఇదా అదా అంటడండి
అవుద అండి
మళ్ళీ మీ పాపలు బర్త్ డే ఇలానే చేస్తారండి ఎయి వస్తయిగా
అవి చేస్తామండి
అవునా అంటే మీ మీ పాపలు మీ పాప బాబు చూయించే ఇంట్రెస్ట్ మీ పెళ్లి రోజు మీద చూయించడన్నట్టు
మా పాప దైపోయి ఆ రోజు మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉంటదండి మళ్ళా తెల్లారి మాదేనండి ఇగ అప్పటికప్పుడే అంటే ఇద్దరికంటే కష్టం గదండి
అవునండి ఈ పనిలో పని రెండిట్లా చూసు కోండండి ఇగ మీ పాపది బర్త్ డే ఉంటే అందునే రెండు చూసుకోవచ్చు ఇక మీరు
అంటే అదే రోజు అయితే ఏం కాదండి
అవునండి రెండు ఖర్చులు యెళ్ళి పోతాయి అదే రోజు అయితే
రెండు ఒకసారి అంటే కాదు గదా రా
ఉ ఆ ఒక్క రోజునే రెండుంటే ఒక పావకొడు చేసుకున్న ఈ రెండు కార్స్ లు వెళ్ళిపోతాయి అన్నట్టు
ఆ మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చి మళ్ళాయ
ఆ మీ పాప మీ పెళ్లి రోజునే పుడితే అయిపోవండి అవునండి మీ పాప మీ పెళ్లి రోజు పడు అయిపోవండి
ము ఉ
ఊ
చెప్పండి ఇంకేంటి విశేషాలు
ఏం లేదండి ఒక స్టోరీ చెప్పాలండి మీకు అయితే ఒక ఊరిలో నట ముగ్గురు కొడుకులు ఉంటదండి తనకు అయితే ముగ్గురు కొడుకుల ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళయితయండి పెళ్ళిళయిత అంటే వాళ్ళకి ఒకటి అంటే పెద్ద హాల్ లెక్క ఒకటే రూంలా అందర్ అందులోనే పండు కోడం అండి అందులోనే పండుకోవడం ఇగ వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందయితదండి. ఇట్లా ఆ గుడిసె అప్పుడే గుడిసెలు ఉన్నాయి కదండి అప్పుడు గుడి అందుకు అల్లు అల ఉండడం వల్ల చాల వర్షం వచ్చి ఇత కుడిచేదండి కురిస్తే అప్పుడే రీసెంట్గా వాళ్ళ ఇద్దరు కొడు ముగ్గురు కొడుకులు కదండి ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు చేసారండి. చేసిన తర్వాత ఇగ చిన్న కొడుకు బా పెళ్ళి కూడా చేసారండి ఆ అయిపోయినయి. చేసిన తర్వా ఆ ఏం చేస్ అంటే కొంచెం ఒక రూముల్నే ఇలా ఆ మూలకు ఈ మూల కోకల్ అన్నట్ ఇట్లా పండుకునేదట అండిం అంటే క్లాతులు అడ్డు పెట్టుకని ఇట్లా పండు కొనేదటా ఈ వర్షకాలంలా చాలా వర్షాలు కొ ట్టడం వల్ల అంత కురిసేదటండి
ఆ
అంటే బాగా చిన్న కోడలు పండుకున్నాయి కాడ్నే కురిసేదట
అయ్యో
ఆ తని చేసేదట తెల్లందాంకా ఇట్ల బిందెలు పెట్టి ఇట్ల పట్టడము ఇట్ల ప పడబయడం పట్టడం పడబోయడం అనేది జరిగేది అ రోజు అట్నే ఒక అట్ల పది రోజుల దాక జరిగిందట. ఇగ వాళ్ళ అత్తమామ ఇట్ల వాళ్ళ హస్ నుండు వాళ్ళ బావలు ఇట్లా వాల ఏరాాల ఇట్లా అనుకునేదట కదా ఏ పండుగ ఉన్నది గాక పని కాలేదు మూర ఎందుకో అంత కూర్స్తలే కదా ఎన్నొక్క కూరుస్తుంది కదా పండుకున్నారు కదా అనేసి వాళ్ళు అనుకుంటారు ఆట ఈ పది రోజుల తర్వాత వాళ్ళ హస్బెండ్ తోనే ఇట్లా వర్షంలు వర్షం పడి ఇట్లా కురుస్తాంటే మీర ఎవరు లేస్తలేరు ఎందుకు అనే త్రీ ఇట్లా అడిగిందటండి కొత్తకూడలు అడి తర్వాత మాకు మీరు ఏ ముచ్చడ అంటే ఏదైనా జరిగితే మాకు చెపైను కదా మా తెలిసేది నువ్వేది చెప్పది మా గెట్లా తెలుస్తుంది అనేసి వాళ్ళ అత్త మామ గ ఇట్లా అంటుారటండి
ఆ
ఏదైనా మనం ముచ్చట మనం దాచుకుంటే ఎవలికైనా ఇద్దలేదండి చెప్తేనే బయటికి వాళ్ళకి తెలుస్తది కదండి ఆయ్ తన ముచ్చడు అంట కొత్త కోడలు కాబట్టి తన ముచ్చట తనే దాచుకుందట చెప్పకుంట ఏమన అనుకుంటది కదా అనేసి ఇది కొత్తగాదే ఎవలికైనా కొత్త ఉంటది కాబట్టి భయంమయిది అనేసి ఆమె చెప్పలేద ఆట
ఆ
హా ఇగ మరుసటి రోజు నా ఏం చేశారు అందరూ కూర్చొని అందరూ ఇట్లనే పడతారులాట పడతారంటే ఆ ఏం చేస్తార గ అందరూ ఇగో వీళ్ళ కొత్తగా పెళ్లిి అయింది కదా అనేసి వాళ్ళందరూ చెట్టు కింద పోయి ఇట్లా ఉంటారట వర్షంలే వీళ్ళు వీళ్ళన మంచి ఇచ్చే ప్లేస్లో వండుకోబెడతారు అట వాళ్ళందరూ చెటు కింద వం ఉంటారు నిల్చొని ఉంటే కొత్త పిలి పిల్లె అంటే ఇక చిన్న కోడలు ఏమను కె చూస్త వచ్చదట కదా ఏరు మా వాళ్లు ఎవ్వరులేరు కదా అనేసి ఆ చూస్తదట చూస్తే ఏ ఏమైతుంది అందరు చెట్టు కింద ఉంటారట చెట్టు కింద ని కొంచం చూస్తే ఆ తను పోయి అంటది అంటగా ఏంటి అత్తమ్మ అక్క బావ మీరు గిట్లా మమ్మని ఇంట్లా ఉంచి మీరు బయట ఎందుకు నానడం అట్లా నాన్యత ఎట్లుంటుంది ఫీవర్ గట్లా వస్తుంది కదా అనేసి చిన్న కొడాలంటుందట
ఆ
ఆ అల్లుడి తోనే వాళ్ళ అత్తా మామలు అంటారు కదా మీకు ప్రైవసీ ఉండొద్దా అవి కొత్త వాళ్ళు కదా అనేసి తన ఉంటదాక అత్త వాళ్ళు గిట్లా అంటారట అత్త మామ గిట్లా అ అంటే త మరుసటి రోజున ఏం చేస్తారు ఇ గా ఎవరి రూమ్లు ఆ ఇ గ చిన్నకోూడలు అంటె ఉంటది కదా అంటే వాళ్ళు జాబులు ఇట్ల అన్నీ చేస్తారు గానీ వాళ్ళన్నిీ తినడానికి దానికి దీనికి ఖర్చు పెడతారట చ క వాళ్ళ అత్తమామ ఏమంటే నువ్వు అన్ని ఆదాయం చేస్తున్నావు కదా చిన్నకోడలా నీకే తాళాలు ఇస్తున్నా అన్ని అంటే ఇంటి కాంచలు అన్నిీ నువ్వే నడిపియాలి అనే వ వాళ్ళ అత్తమామ అంటారట
ఆ
అనుడు వెంటనే సరే అత్తమ్మనేసి వాళ్ళ అత్త ఇక వాళ్ళమ్ మా అంటే వాళ్ళ అత్త మామ చెట్లా వాళ్ళందరూ జాబు చేసి డబ్బులు అన్నీ విమెకి ఇచ్చేదట
ఆహా
ఈమెకి ఇచ్చేదాట అ ఆదాయం అంతా అంత పెట్టేదట అన్ని చేసేదట ఇక ఏం చేసేంద అట అవి అంటే ఇంట్నే నలుగురు నాలుగు నాలుగు కుటుంబాలు ఉంటయి అంటానే కదా అనేసి మనిషికి ఇల్లు లెక్క డబ్బుళ్ళ తెచ్చిన డబలు తోని ఇల్లులు కట్టిందాట అండి
మ్మ్
అంటే ఫస్ట్ వచ్చిన కోడలు తెలివ చిన లాస్ట్కి వచ్చిన చిన్న కోడలు తెలివ అండి అంటే వా పెద్ద వాళ్ళంటే ఊక తిని అన్నిటికిీ తినడానికే పెట్టేదండి చిన్న కోడలు అంటే ఇట్లా వాళ్ళ బాధ అర్ధం చేసుకోలేక ఇట్లా ఇల్లులు మణచుకో ఇల్లు లేక అంటే వాళ్ళ పైసలతోనే కట్టి ఇచ్చిందట ఇచ్చిందాటండి
అయితే ఇప్పుడు ఇంట్లో మీకు తెలిసిన నీతే ఏంటి మరి
అంటే చిన్నకో చిన్నకోడల్ అంటే ఏంద అనుకున్నా అంటే ఎన్ని రోజకంచాలి వాళ్ళు చేసిన అంత చేసిన చేసిన డబ్బు అంతా మీరు తినడానికే సరిపోయింది ఆ నేను వచ్ చ్చిన కాబట్టి వచ్చిన కా డౌట్ డెవలప్మెంట్ చేసిన వీళ్ళని ఇల్లులు గిట్ల కట్టేసినా కదా అనేసి చిన్న కొడలు అనుకుంటది ఇగ
కానీ అది పద్ధతి అయితద అండి మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళు అందరం బతకాలని వాళ్ళు చెత్తే ఆమె స్వార్థం కోసం చూసినట్టే తప్ప ఇం లో ఏమన్న ఉన్నద అండి మరి
అంటే కాదండి మన అందరి కోసమే కదా అంటే ఇల్లు ఒక గురిసె ఉన్నది కాబట్టి ఆ గురిసెలో నాలుగు నాలుగు కుటుంబాలు వంట ఎట్లుంటదండి ఆ వర్షంలో కూడా
మరి ఉండదు రైటె ఉండదు గాని ఇప్పుడు మరి వాళ్ళు కూడా అట్నే ప్లాన్ చేసి ఇల్లులు కడితే మరి పోట్రెట్ల కూడాలండి
ఏ అప్పుడు పరిస్థితులను బట్టి వాళ్లు అట్లా చేశారటండి
మ్మ్
అంటే వాళ్లకు కొంచెం తెలివి ఉండదు అన్నట్ దండి వాళ్ళ అత్త మామకి తెలివి ఉండదు అన్నట్టు ఇగ వాళ్ళుచ్చి వీళ్ళు చిన్న కోడలు అంటే పెద్ద కోడలు నడిపుకోడలు ఇట్లా ఏమనా ఇచ్చిన డబ్బులు ఇట్లా దాసుకోవడం ఇట్లా తినడం అనేది జరిగేది అన్నట్టు ఇట్లా ఇల్లులు కట్టుకోవాలి వాడి భవిష్యత్తు బాగుండాలి అనేసి ఇట్లా అర్ధం చేసుకోలేదు అన్నట్టు వాళ్లు ఇవన్నీ ఆలోచించకుండా అట్లా చేసారు ఉమ్
రియల్గా జరిగిన స్టోరా అండి ఇది మరి
వేవనాస్ ఒక నే ఒకలు చెప్తే విన్నానండి అది ఒక దాంట్లో వచ్చిందండి పుస్తకంలో ఉన్నది ఇది
అదే ఇది ఎక్కనో జరిగిన స్టోరి నే కథ రాసి జరుగంతే
అవునండి అంటే సెల్ లో జూసాను నేను ఒక వో యూట్యూబ్ ల
మ్మ్ హ్మ్
అందుకోసం చెప్పానండి ఓకే అండి మీరు కాల్ జేయండి ఇగ